వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందిండి మీకు వినిపిస్తుందా నా కాల
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఏం తిన్నారు
నేనా అండి బిర్యానీ తిన్నానండి
అవునా ఇంట్లో చేసినదే బయట చేసి ఇన్నదే
లేదండి బయట నుంచి తెచ్చినది టైం లే కాకపోతే కొంచెం ఆ బయటినుంచి నే ఇచ్చినారు కానీ వచ్చండి కొన్ని కొన్నిసార్లు చేస్తాం
అవునా మ్మ్ ఎవరు చేస్తారు నేను కూడా కబాబును ఎగ్ రైస్ మిక్స్ తిన్నా
అవునా ఏది ఇంట్లోన అండి బయటనా
లేదు బయట పార్సల్ తెచ్చుకనింది నేను కూడా ఇంట్లో పని ఉండడం వల్ల చేయలేదు అంటే ఈ రోజు
అవునా
అవును
ఆ
బిర్యానీ ప్రాసెస్ ఎలా చేస్తావు నువ్వు చేసేటప్పుడు అంటే ఒక్కొరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా
నేనైతే నాకు వచ్చని నేను చెప్పలేనండి ఎందుకు ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఎప్పుడు చెయలేదు ఆ బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా
చాలా ప్రాసెస్ చాలా ఐటమ్స్ కావాలా సామాన్లు కూడా ఎక్కువ పడతాయి అవి
ఇద్దరు ముగ్గురు కలిపి చేసామండి నేను మా చెల్లెల్లో వాటిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి
చిన్న బిర్యానీ
అంటే మనం రెస్టారెంట్ లెవెల్లో చేయలేము గాని అండి ఏదో మనకు సరిపోతది టేస్ట్ బాగుంటది
అవునవునులే మేము కూడా చాలా సార్లు చేసు కున్నాము బిర్యానీ ఆ అంటే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ తప్పపోతుంది అంత పర్ఫెక్ట్ గా చేయలేం కదా మనము
ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేస్తే ఫైనల్ గా ఔట్పుట్ ఒకసారి బాగా వస్తుంది తాది
ఔను అందులోనూ బిర్యానీ వ అక్కరే చేయాలంటే కష్టము కనీసం ఒక రా హెల్ప్ పైన పక్కన నుంచి ఉంటే అది మనం చేయగలం ఆ
ఎక్కువగా
నార్మల్ ఇకా వంట అయితే ఒకరైనా చేసుకుంటా వెళ్ళిపోతామా మనకిది వంట నార్మల్ గా కర్రీస్ ఇవి చేయడం ఏముంది చెప్పు
అవును నాన్ వెజ్ ఎక్కువ అండి నాన్ వెజ్ చేయాలంటేనే కొంచెం
ఉ ఒక అన్ని చేయడం కష్టం మనకి అది వంట చేయడం కష్టం ఏం కాదు ఎక్కువ అన్ని యూస్ చేసి చేస్తాం కదా ఆ ఆ మెటీరియల్స్ ఎక్కువ యూస్ చేస్తాం కదా చేసేటప్పుడు అవి కష్టంమయిత తే మనకి
ఆఉ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా
ఆ చేసామండి సంక్రాంతికి మా మ పిన్ని వాళ్ళ ఇంటిక వెళ్ళినప్పుడు అక్కడ అందరం రిలేటివ్స్ ఉన్నామని చెప్పి అక్కడ ట్రై చేశాం ఒకసారి
బావొచ్చిందా
ఆ పర్లే బాగా బాగానే వచ్చింది
అంటే ఎట్లాండి మేమైతే ముందే చికెన్ అంతా మిక్స్ చేసుకొని మసాలాలని ఏస్కొని
ఉమ్
తిరువాత ఏసి
అలా చేస్ స్తారా మీరు
చికెన్ ఏస్ ఫస్ తరువాతి వేసి బియ్యం పక్కన ఫస్ట్ కొద్దిసేపు నానబెట్టు
తత్ త్కోని ఆ
బాయిల్ అయితుంటుంది కద కర్రి
ఆ
అప్పుడు చికెన్ రైస్ దాంట్లేకి ఏసేసేది
ఆ మిక్స్ చ్ చికెన్ ప్లస్ రైస్ మిక్స్ చేసి చేస్
ఆ కొంతమంది వేరే డిఫరెంట్గా చేస్తారు
చికెన్ ని పక్కన గ్రేవీ లాగా ఫ్రై చేసుకొని మరి ఒక పక్కన రైస్ ఒక గిన్నెలో చేసి రైస్ ఉడుకుతున్నప్పుడు ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా దాన్ని పక్కకి తీసుకొని లేయర్ లేయర్
ఆ ఒకే అలా చేస్తా అంటే ఇట్లా చేస్తే చాలా తొంద ఫాస్ట్ అయిపో తది అండి
అవునులే ఆ
అది ఈ కాక ఉడుకుతది ఆది రైస్ బాగా దాంట్లో అట్ల లేయర్ లేయర్ వేసుకుంటే మసాలంత ఒక చోటు ఉంటుది రైస్ ఒక
ఆ అవునులే
టైప్స్ చాల ఉన్నాయండి ఆ ఆ మనం ఏది టైమ్ ఉంటే అట్లా చేసుకోవచ్చు తొందరగావలంటే ఇట్ల చేసుకోవచ్చు
ఇంట్లో ఫుడ్డు చేస్తా ఉంటారా అండి మీరు
పర్లేదండి రైసు
ఆ ఆ అవునులే రైస్ ల్ల ఏం ఏమే ఐ టమ్స్ చేస్తారు
పులిహోర
అవునులే
ఆ లెమన్ రైసు ఇలాంటివండి
ఆ
ఇంకా అంటే ఇప్పుడు ఏముందండి ఏమైనా కావాలంటే యూట్యూబ్ ఉంది యూట్యూబ్ ఓపెన్ చేయడం
ఆ
చేసేయడం
అవునులె
మనకొక్కరా ఒకరు సజెషన్స్ అవసరం లేదు
ఆ
ఆ ఒకరు వచ్చి చెప్పాలనేది లేదు మనకి కావాలంటే యూట్యూబ్ జూస్ చేస్త గోలాడి
కాని యూట్యూబ్ లో చూసి చేసినప్పుడు కూడా యూట్యూబ్ లో చూసి చేసినప్పుడు కూడా కొన్నిసార్లు మనకి కొంచెం కొంచెం టేస్ట్ అనేది తప్పిపోతుది వాళ్ళు యూట్యూబ్ లో చూపించినప్పుడు ఎక్కువగా లెంత్ ప్రాసెస్ చూపిస్తారు ఐ ఐటమ్స్ కూడా ఎక్కువ యూస్ చేసి చేస్తారు సింపుల్ గా చేసేది కూడా
టైమ్ కూడా ఎక్కువ పడతారులేండి యూట్యూబ్ లో చూసి చేయాలలా చూసి టూ త్రీ టైమ్స్ చెస్ క్షమణకో మనకి గుర్తుండిపోతే మనం చూడాల్సిన అవసరం ఉండదు టైం సేవ్ అవుతుంది తొందర తొందర చేసేయచ్చు
మ్ మేమ్ అవును చండి ఒకసారి అంటే నాకీ పెద్ద ఏం రాదు ఇంకబయా ఒకసారి రూమ్ లో ఉన్నప్పుడు మేమే అన్ని ప్రయత్నించి నేర్చుకున్నా చేయడం పెళ్ళ అయినాక పూర్తిగా నేర్చేసుకున్నా ఇంకా రోజు తప్పదు కదా చేసేది
అవునవును పెళ్ళికి ముందె ఐపోత్ వస్తది కని పెళ్లి తర్వాతే కష్టం కదండి
ఫుడ్ విషయానికి వస్తే చాలా భయం వేస్తుంది పెళ్లి చేసుకున్నాక
ఎందుకంటే ఒకరి టేస్ట్ డిఫ డిరెంట్ డిఫరెంట్గాంటుంది
అవును
మ్ అదే మన ఇంట్లో అయితే మనం ఎట్లుగా తినేస్త సమంద్రం మనమే కదా అని మ్మ్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వేరే టేస్ట్ లో ఉండిఉంటారు మనంపై కొంచెం డిఫ ఫరెంట్ పొతది కదా బంది
అవును అవును
మ్మ్ దానికి కొంచెం కవర్ అవ్వాలంటే టైం పడుతది
ఇప్పుడు ఏముంది లే ఫుడ్ గురించి భయపడాల్సిన అవసరం లేద ఏమైనా చేయాలంటే వంట ఏదో ఒకటి యూట్యూబ్ ఏదో ఒకటి షార్ట్స్ చూసి చేసేసుకుంటాం ఎవరు హెల్ప్ఫుల్ ఏన ఇప్పుడు
మ్మ్ కొంచెం ఉప్పు కారం అట్లా తక్కువ పోయిపోతా అంటంది
అవును అవును సాల్ట్ తక్కువ ఉన్నా మరి అది వేసుకొని తినచ్చు కారం ఎక్కువ వేస్తే మనం తినలేము
అవునను
మ్మ్
మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అండి
ఎక్కువ నాన్ వెజ్ ని ఇష్టపడతా అంటే ఎక్కువ తినలేము కానీ కబాబు కబాబు ఇలాంటి అవి ఎక్కువ ఇష్టపడతాము కర్రీస్ చేస్తే ఎక్కువ ఏం తినలేను నేను కబాబుని నికు ఇష్టపడతు త అంతే
అదే అంటే ప్యూర్ వెజ్ అని చెప్పలేము నాన్ వెజ్ అని చెప్పలేము ఆ అదే స్వీట్స్లో మీరు ఏది ఎక్కువ ఇష్టపడతారు
స్వీట్స్ లోన పాయసం ఎక్కువ ఇష్టం అండి
పయసమా
అవును
ఆ చేస్తారా మీరు పాయసము
ఇంతవరకు నా ఓన్ లో ఒకసారి కూడా ట్రై చేయలేదు కానీ విత్ హెల్పింగ్తో చేశాను
పయసమా
అవును
పాయసం బాగా చేసుకొచ్చాడి అన్నిీ ఉన్నాయం ఇంకొన్ని డ్రై ఫ్రూట్ సు నెయ్యి పాలు ఎక్కువ ఉన్నాయనుకో చాలా బాగా చేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది స్పీట్గా ఉంటుంది బాగా
ఆ
ఏమన్నా ఒకటి తక్కువ ఉన్నా కూడా మళ్ళీ బాగుండదు
పాయసంతో పడి మాకి గులాబ్ జామున్ కూడా ఎక్కువ ఇష్టమే గులాబ్ జామున్ అయితే చేస్తా ఉంటాం రెగ్యులర్ గా ఎప్పుడైనా సండే టైమ్స్ అలా ఇంట్లో ఫ్రీ ఉన్నప్పుడు
అన్నా చేసుకోవాలండి నాకు మీరు అండుంటే గుర్తు తెస్తుంది మా ఇంట్లో కూడా ఉంది ఆ గులాబ్జామ్ చేసుకోవాలి
అది ఈజీగా అయిపోతుది టైం కూడా ఎక్కువ తీసుకోదు
అవును
హ
కాకపోతే ముందు కొంచెం పిండిని తడిపి పెట్టుకోవాలి లేదంటే
అవును ఆ గటి గటిగా ఉంటాయి
ఆ
మీరే ఎక్కువ ఇష్టపడతారు స్వీట్ స్వీట్ లో ఏద ఎక్కువ ఇష్టపడతారు మీరు
నేను తొందరగా అయిపోయాే అంటే తొందరగా అయిపోయేదో చేసుకొని తింటానండి ఎక్కువగా
ఆ అవునులే అవునులే ఆ స్వీటుని స్వీటుని కూడా ఎక్కువ తినలేము మనము ఆటినైనా కొంచెం ఎక్ ఎక్కువ తిన్నా కూడా కొంచెం ఆ ఉండగలుగుతామేమో కానీ స్వీట్ ని ఎక్కువ తింటే వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుది
అవునా అట్లే ఉండదండి ఎక్కువ హార్ట్ తినలేను నేనయితే స్వీట్ అనా తినొచ్చు గాని హార్ట్ తినలే ండి ఎందుకో
ఎందుకంటే స్వీట్ స్వీట్ ఎక్కువ తినడం వల్ల అది మధరు ఎకువ
ఇ చాలా స్వీట్ చేసుకుంటే అట్ల అయితది
ఆ
మొన్న శివరాత్రికి మేము హోలికలు చేసాం ఏమంటి అండి మీరు చేసంటార ఏమన్నా
మేము ఓలిగాలు చేల్లే కానీ కుడాలు చేసినామ అండి మా ఇంట్లో కుడాలని ఎక్కువ ఇష్టపడతారు తినడానికి
అవును అవును బాగుంటాయి తినడానికి ఓలికకైనా కురాలే బాగుంటాయి నిజం
ఆ చిన్నగుంటాయి కదా ఎక్కువ అవే ఇష్టపడతారు తినడానికి ఎందుకంటే ఎక్కువ అవే చేసుకుని తింటాం ఆ హోలికలు అంటే ఇంకా ఏదైనా ఎప్పుడైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు అలాంటి టై లో చేస్తాం
అవునా మేము ఉలిగలు చేసినామండి రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఉగాదికి ఏదో ఒకటవే కుడాలు ఒలిగులు చేయాల మరి
దేవుడికి కూడా ప్రసాదంలా చెద్దాం కదా కన్ఫాంగా చేయాల ఆ అవును
ఆ
ఓకే అండి
ఆ సరే అండి
సరే అండి బాయ్
బాయ్